హలో ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఉ ఎలా ఉన్నాది అయినా అంతె బాగున్నా ఉరికే కూర్చున్నాం అలా అంతే
ఉ
ఉ వాన పడుతుంది వాన నే తిన్నాం తిన్నాం
వాన పడుతుందా
ఆ వార పడుతుంది నేచర్ ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నా
మీకు వానంటే ఇష్టమా లేదా
వాన అంటె ఇష్టమా అంటే గిడ్ద్దమంటే ఇంకా ఇష్టం
కానీ ఎగిరిన తర్వాత వచ్చే కోల్డ్ ఆ
అవన్నీ అమ్ముతో తిప్పించుకోలేక సో ఇంకా అవన్నీ ఆపేస్తున్నాం
ఉ
ఏం చేయమంటారు ఇష్టమయినది ఎగరం లేకున్న కూర్చోలో
ఆ మీరేం చేస్తున్నారు
మేమేం లేదు ఇప్పుడే కాలేజీ నుంచి ఇంటికి వచ్చాం
ఇంత లెటా
ఆ ఇంత లేటు వాన వచ్చింది ఈ రోజు
అ ఓక్కడా
ఆ ఇక్కడ కూడా వాన్ వచ్చింది సో వాన్లో చాలా కష్టం మీకు ఇష్టమయితే మాకు కష్టం అయిపోయింది
ట్రావెలింగ్ కదా అదే కదా కొ కొందరికి కష్టమయిపోయి సంది
ఉ పరిస్థితిని బట్టి
అదే ఈరోజు ఇంట్లో ఉంటే వేడి వేడి
ఇప్పుడు ఇంట్లో ఉండ ఇప్పుడు వాన్ పడొచ్చు కదా లేదు
ఆహా నువ్వు జ జర్నీ చేసేటప్పుడే పడుతది అన్నమాట
అదే నాకొద్దున్నప్పుడు వానొస్తుంది
ఉ రా అన్నప్పుడు రాదు ఎలా వస్తారు ఏమన్నా టికెట్ బస్ టికెట్ వల్ల లేక కాలేజ్ బసా
ఎటో మీ ఇక్కడ స్టూడెంట్ పాస్ అని ఉంటుంది
ఓకే
ఉ మేం స్టూడెంట్స్ కాబట్టి మాకు మంత్లీ పాసెస్ డే పాస్ ఆలా ఉంటాయి
ఆ
సో అవి టికెట్ ప్రైసెస్ తో కంపేర్ చేస్తే తక్కువ పడతాయి అందుకే ఇయర్లీ నో మంత్లీ పాస్ ఓ చెపిచూకుంటే అదే బాగుంటుంది
ఓకే ఎక్కడైనా తిరగొచ్చు ఇంకా మంత్లీ పాస్ తో
లేదు అది అది ఈ రూట్ అని ఉంటుంది అదే రూట్ లో మనం ట్రావెల్ చేయాలి
ఆ ఓకే వేరే చోటు పోతే మళ్ళ టికెట్టు
అవును డే పాస్ అయితే మీరు ఎక్కడైనా ఆ రీజియన్ లోపల వెళ్లొచ్చు
ఆ
కానీ ఆ వన్ డే మాత్రమే
అయినా మీకు ఎట్లా లాస్ ఎ కదా మంత్లీ కట్టినా మళ్ళ ఎక్కడ బయటకెళ్ళాలన్నా మళ్ళ కట్ ట్టాల్సిందే
హా అవును
ఉమ్
కానీ ఈ కాలేజెస్ వాటి వ వా వాటి వల్ల టైం ఉండదు సో ఎక్కడికి బయటికి వెళ్ళ ఇది ఉండదు
అది కరెక్టేనండి మా కాలేజీతో అయితే అది అస్సలే లేదు నైన్ టు ఫోర్ వర్క్ పట్టుకున్నారు రేపు హాలిడే అంటే మర్నాడు కాలేజ్ డుమ్మా కాలేజ్
కొన్ని కాలేజెస్ అలాగే స్టూడెంట్స్ ని ఎలా సతాయించలో బాగా నేర్చుకోంటారు
ఆ ఉండే జుట్ట నెలా ఉడిపించాలో అనేది బాగా నేర్చుకుంటారు
ఇంకా ఊడిపచ్చే ఆ ఇంకేం లేదు కూడా ఊడిపోవడానికి
ఆ ఊడిపోట ఊడిపోయిన ఆచర్యం లేదు మనతో అలా ఉంది ఉమ్
తిన్నావా
తిన్నాను తినీ ఉరికే కూర్చున్న పప్పు అన్నమే
పప్పన్ రోజు పప్పనం అంటే ఇంకా
పీజీ లో ఇంక్ పేజీలో ఇంక మాకు ఆ ఆప్షన్ లేదు కాబట్టి
మీరు మంత్లీ మంత్లీ కడతారు సో మీరు అడగచ్చు కదా
అడిగిన చేంజ్ చేసారు ఎందుకంటే అది ఒక్కడిది కాదు కదా డిసిజన్
ఈ ఒక్కరిది కాదు కదా అంటే ఇంకా వేరే వాళ్ళంతా తింటాన్నారా ప్రతిరోజు
ఆ తింటు పా ఈరోజు నాది ఒక్కటే కాదు డిసిషన్ అందరిది కాబట్టి ఉంది
కొన్నిసార్లు ఇష్టం లేకపోనా అడ్జస్ట్
తే అడ్జెస్ట్ అవ్ వస్తది ఇంకా ఎన్నెన్నో ఇయర్స్ ఉండాలి ఇంకా ఈ ఇయర్ కూడా ఇప్పుటికే ఫైవ్ ఇయర్స్ అయింది ఇంకా ఈ ఇయర్
సో పీజికి వచ్చిన తర్వాత ఫుడ్ వాల్యూ ఎక్కువ తెలిసినట్టుంది
ఆ ఇంట్లో వాల్యూ ఎక్కువ తెలిసింది ఫుడ్
ఉమ్
అదే కద అప్పుడు అయింట అమ్మా నాకు వద్దు నాకీ వేరే చేసి పెట్టు అని చెప్పేవాళ్ళం ఇప్పుడు ఎండయిన కూడా తినడానికి ఇష్టం లేదు వా ఉంది కానీ తినడం లేదు అంతే
ఉమ్ అదే ఉన్నప్పుడు వాల్యూ తెలిసే వెల్దు దీనింది
ఆ అదే కదా మాది ఫస్ట్కి ఏడుపూ వచ్చింది సిట్యూవేషన్స్ వల్ల
ఇప్పుడు చూడు నేను ఇంట్లో ఉంటా నేను బాక్స్ ఎత్తుకచ్చుకున్నా కూడా తినను
తిను అదే కాలేజ్ లో మీరు మీ ఆ బాక్స్ మాకు ఎప్పుడప్పుడు దొరుకుతదా అని వెయిటి మూడు వందలు ఉన్నదింగా అంతే అంత ఇంకేం చేయలేము అయిపోలిసింది ఆ రోజులు అయితేయినే వళ అయిపోయినాయి కాబట్టి
ఉ
ఏం కాలేదు ఇంకా
నెక్స్ట్ సండే నేను ట్రిప్ వెళ్తున్నా
ఎక్కడికి
థాయిలాండ్కి
అవునా ఇంత సడెన్ ఏం త్రిల్లింగ్ వావ్ ఏం సడన్ విశేషాలు ఆ
ఇంకా ఇంకా మా కాలేజ్ హాలిడేస్ ఇస్తే సరే అలా అని మా కాలేజ్
మీకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతారెమో మేము అసలు వెళ్ళాలేము ఎన్ని రోజుల ట్రిప్
ఫిఫ్టీన్ డేస్ ట్రిప్ అంటే పోవడం రావడం కూడా కౌంట్ చేసి ఫిఫ్టీన్ డేస్
ఓకే ఎంత కావచ్చు మొత్తం
మొత్తం ఆ మేము ఇప్పుడు సడన్ గా డిస్ సడం కాబట్టి ఫ్లైట్స్ కాస్ట్ ఎక్కువ అయితాయి
ఆ
ఊ సో ఏం లేదనే ఒకటిన్నర లక్ష రావచ్చు ఖర్చు
అమ్మో భారీ బడ్జెట్ ప్లాన్ తీసుకున్నారన్నమాట
ఇంకెప్పుడో ఒకసారే పెడతాం కదా
ఆ అదే కరెక్టే లైఫ్ లో ఒకే సారి పోగలం కూడా
హూ అందుకే పోయేది ఏదో నీటు గా వెళ్లిపోదామని ఇంకా దాని వల్ల షాపింగ్ చేయాలి ఇంకా డ్రెస్సెస్ కొనాలి
మా నాకి మాకి పార్సెల్ పెడతాద
మీకా నేను వచ్చెట
డు ఆ ఆ వచ్చేటప్పుడు తీసుకొచ్చి మాకి పార్సల్ పెట్టండి
సో ఈ సండే వరకు ఈ ఆదివారం వరకు చాలా బిజీ షాపింగ్ బట్టలు కొనాలి ఆ ఫ్లైట్ టికెట్స్ చూసుకోవాలి
ఇన్న జాలీగా ఉండాలనమాట టిప్పు
ఇంగ్ అంతే కదా
ఇంకా నాకు ఈ మధ్ పెద్ రెడీ ఎక్సై మెంట్ ఉంటది అది ఫ్లైట్ ఎక్ బ్యాంకాక్ ఇంటర్న్యాషనల్ ఏర్పోర్ట్స్ ఆహా ఊహ ఎంత బాగుందో
సో ఆ మాత్రం ఎక్సైట్మెంట్ లేకపోతే ఎలా చెప్పండి
అంటే మీకన్నా నాకెందుకే ఇంకా ఎగ్జైట్మెంట్ అవుతుంది మీరు ఏమన్నా తెస్తారు అని
తేకపోతే ఈ అంత మరి అంత ఎక్సైట్మెంట్ ఉండద్ త మల్ తేకపోతే ఫీల్ అయితారు మీరే
మీరు తెస్తారు నాకు ఎందుకో అనిపిస్తుంది తెస్తారని నాకు తెలుసు ఉమ్ ఎక్ ఎందు బ్యాంకక్ ఏం ఫ్యామిలీ ట్రిప్ ఫ్రెండ్స్ ట్రిప్
లేద్ లేదు నేను సోలో ట్రిప్ వేసాను
సోనో ట్రిప్పు ఆ ఇంట్లో ధైర్యంగా పంపిచ్చారు సోలగ ట్రిప్ బయటికి ఇట్ల తిరుపతి కే పంపియట్లేదు అట్ల సోలోగా
మా ఇంట్లో నేను సో థాయ్లాండ్ కని చెప్పలేదు
ఉమ్
తీర్థ యాత్రకని చెప్పా సో గుడి పేరు చెప్తే ఎక్కడికైనా వద్
కాదు గుడ్ రిస్క్ తీసుకొని వెళ్తున్నారు కదా వీడియో కాల్స్
అయినా థాయ్లాండ్ లో గుడిలు చాలా బా బాగున్నాయ్ విష్ణు గుడి గాని ఆల్మోస్ట్ ఇండియన్ కల్చరే ఫాలో అయితారు కాబట్టి అక్కడ బాగుంటాది.
ఓకే ఇవాళ్నే వచ్చి
లొకేషన్ అప్పుడు చూసుకుందాం.
అంతే ఇంటి సరిపోయినాది అంతే
ఆ అంతే కావాలంటే మీరు రావచ్చు మాతో
ఓ అది మా ఇట్ నన్ను ఇంకా అంత ఫస్ట్ మనీ అంత తీసుకొచ్చడానికి ఛాన్స్ లేదు హ్మ్ అంత మీ ప మన ఒ చిన్న ట్రిప్ పెద్దమా అంతంత పెద్ద ట్రిప్ ఇండియాలోనే ఎక్కడో గేజాం అంతే ఫ్లైట్ ఎక్కుతున్నారు అంటున్నారు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలంట్ చెప్పారు ఇంట్లో
ఆ అంటే నేను కనెక్టింగ్ ఫ్లైట్స్ తీసుకుంటున్నా ఇక్కడ మా ఇక్కడ నుండి ఢిల్లీకి ఢిల్లీ నుండి డైరెక్ట్ థాయ్లాండ్ కి
ఇప్పుడు అయోధ్య అట్లాంటివన్నీ చూస్తున్నాడని చెప్తున్నారు ఇంట్లో
ఆ ఆ హవును
ఆవ్
సో ఢిల్లీకి వేస్తే ఢిల్లీ లో బాగా ఫేమస్ ఉన్నా అం అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ చూసి ఆ ఒక ఫోటో ఇంటికి పంపిచేస్తాను
ఆ
అదే డే మ్ ఇంగో ఫ్లైట్ బోర్డ్ ఐ థాయ్ లాండ్ కి వెళ్ళి అక్కడన్న గుడ్ల్ ఫోటో పెడతాను
ఆ ఇంకీ ఇప్పుడు నాకీమ్ ఈ విష్ణువు తెదెబ్బా విష్ణువు కాదు ఒక సాంగ్ వస్త్ సాంగ్ గుర్తొస్తాంది బ్యాంకాక్ ఏదో
ఏది గుడ్
ఆ గుడ్ బై కోసరా అది ఆ సాంగ్ గుర్తొస్తుంది ఇవన్ బ్యాంకాక్ అంటే ఏం చెంతనే వస్తది
మీకు బాగా మూవీస్ పిచ్చి ఉన్నట్లుంది నేను మాట్లాడుతన్నా కూడా మీకు పాటల్ మూవీ లోంది గుర్తొస్తున్నాయ్
నాకు అదే గుర్తొస్తుంది మళ్ళా బ్యాంకాక్ పిల్ల అని ఒక తెలుగు ఛానల్ పిల్ల ఆ ఒకరు ఉన్నారు వాళ్ళు గుర్తొస్తున్నారు ఆ వాళ్ళకి కలిసేసిరండి ఛాన్స్ ఉంటే మాత్రం
నేను మిమ్మల్ని మీరు అడిగారని చెప్తానులేండి
ఆ పక్కా నన్న అడిగేం చెప్పనవలి కుదుర్తల అ కాల్బడ ఏ
నిన్ను నెక్స్ట్ ట్రిప్ కొరియాకి పిలుసుకుపోత
ఆ ఇది ఈ పని చేయండి చాలు
సరే అయితే నాకు ఇంకా చాలనా వర్క్స్ ఉన్నాయి ట్రిప్ కు పోవడానికి నేను ఉంటాను
బయ్ బాయ్ ఆ
బాయ్
ఇ వాన్